హలో
ఆ బాగున్నారా అండి
ఆ బాగున్నా అండి
ఏం చేస్తున్నారు ఆ మేము బాగున్నాం ఏం చేస్తున్నారు
ఏం లేదు ఇప్పుడే పని అయిపోయింది
వంట చేశారా
ఆ చేశాను
ఏం కర్రీ చేసిర్రు
మాది పాలకూర పప్పు
భోజనం అయిందా మరి
ఇంకా లేదు ఇంకా వన్ అవర్ పడతే
మీ పిల్లలు ఏం చేస్తున్నారు
ఇప్పుడే హోంవర్క్ చేసిల్లు టీవీ చూస్తున్నారు
హాలిడేనే కదా ఏటన్న వెళ్దాంటాళ్లు వెళ్దాము మరి
జూ పార్కు రండి ఇక్కడ దగ్గర కదా
జూ పార్కు వెళ్దామ
జూ పార్కుల కొత్త సింహం వచ్చిందట చూద్దాం చూద్దాం అంటున్నారు అవును
లాస్ట్ టైం వెళ్ళినప్పుడు పులి వచ్చింది అనుకుంటా కదా
సింహం అది వచ్చిందంట పోదామంట ఎక్కడెక్కడల్లో పోతున్నారు మనం కూడా అలా పోదాం చూద్దాం అని అంటున్నారు
అయితే వెళ్దాం మరి రేపు
రేపు మార్నింగ్ వస్తే మళ్ళీ ఎండ కూడా కొట్టట్లేదు కదా కొంచెం ఈ రెండు మూడు రోజుల నుండి వాతావరణం చల్లగ ఉన్నది
ఉమ్ అవును ఇవాళ చల్లగా ఉంది కానీ నిన్న బాగా
ఇవాళ చల్లగా ఉన్నా ఉడకపోస్తానే అని నిన్న చల్లగనే ఉంది అ పొద్దున్నే వెళ్ళి అయినా అక్కడ చెట్లు ఇట్లా వాతావరణ చల్లగా ఉంటతే
అక్కడ చికెన్ బిర్యానీ పక్కన బాగుంటది కదా ఆ మధ్యాహ్నం చికెన్ బిర్యానీ తిని ఇక షాపింగ్ కి పోదాం శారీస్ పిల్లల డ్రెస్సులు తీసుకున్నాం
ఓకే వస్తాం మార్నింగ్ ఆ టెన్ లోపే వెళ్ళాలి
ఓకే అండ్ నేనోస్తా
ఇప్పుడు ఆ షాపింగ్ అని అంటే ఇంకా పిల్లలు గంతేస్తా తర్వాత
ఆ చాలా రోజు అయ్యింది మనం బయటికి వెళ్ళి వెళ్దాం ఇక పిల్లల కోసం అన్నా వెళ్ళాలి గదా ప్చ్
ఉమ్ అవును మీరేం చేస్తున్నార్ అయిపోయిందా పో అని
హ్మ్ ఇప్పుడే వంట చేసిన పొద్దున వంకాయ కర్రీ వేస్తే మా పిల్లలకి ఇష్టం ఉండదు ఆలు కర్రీ చేయమంటే మళ్ళీ ఇప్పుడే కోసి వండిన
అవునా
ఆ చారు వేసినా ఇప్పుడే పెట్టేసిన బోయిలో వాళ్ళు తొందర పడుకుంట టారు మా పిల్లలు అందుకే తొందరనే తింటారు ఆ వాళ్ళు తినేసిండ్రు ఇ ఇవాళ శనివారం వారం కదా
మీరు టిఫిన్ ఏం చేసుకున్నారు మరి
చపాతి చేద్దామని పిండి పిసికిన ఇంకా చపాతీలు చేయాలి చేసుకోవాలి తినాలి మీ కూడ శనివారమే అనుకుంట
దోస పిండి నానబెట్టినా నేను అంతే అ ఓస్కోలి
దోశ కి హ్మ్ ఆ దోశపిండి అంటే మీరు నార్మల్ గా బియ్యం తో ఇస్తారా వేరే ఏమన్నది ఇస్తారా
నార్మల్గా బియ్యం పిండి ఉన్న పప్పు మినపప్పు కాకపోతే ఎక్కువ క్వాంటిటీ ఉట్టి మినపప్పే ఉంటుంది మంచిగా రావడానికి
టేస్ట్ బాగుంటుంది
ఆ టేస్ట్ బాగుంటది బాగా వస్తయి
హ మార్నింగ్ టిఫిన్ చేసిండ్రా మరి నేను కూడా దోశ పిండి నానబెట్టి
టిఫిన్ ఇవ్వాల ఉప్మాన ఉప్మా వేసి ఉప్మా అయి పోయింది మధ్యాహ్నం అన్నం వండినం పప్పు పాలకూర వండినం పప్పు పాలకుర మా పాప తినను అన్నది మళ్ళీ ఇప్పుడు ఏమన్నా చేయాలి
మీ దో దోశ పోస్తే తినదా మీ పాప
దోసోలకి గావాల్గా చట్నీ
ఆ చిట్నీ చిట్నీ లేకపోతే దోశలు ఏం బాగుండదు ఖచ్చితంగా దోశలకు చిట్నీ ఉంటేనే తింటారు మా పిల్లలైనా మీ పిల్లలైనా
అవును
ఉమ్ ఇంకా ఏం సంగతులు అండి
చెప్పాలి మీరే
ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదా పెళ్ళిళ్ళు బాగా అయితున్నాయి వెళ్తున్నారా మీరు
పెళ్ళిల్ మొన్న వెళ్ళిన ఒక పెళ్ళికి మొన్న హైదరాబాద్ లో ఇంకో పెళ్లి ఉండే కానీ లాంగ్ ఉందని చెప్పేసి వెళ్ళలే మా అన్నయ్య వాళ్ళ కొడుకుది అ పెద్దన్న వాట్వాల్ అయితే హైదరాబాద్ లో ఉండే కాకపోతే జర్నీ పడదని చెప్పి వేసి వెళ్ళాలే
మీకు బస్ జర్నీ పడదా
పడదు మళ్ళీ నన్ను ఒకలు పట్టు కోవడానికి పేషెంట్నే ఏదైనే
అంటే వామిటింగ్ చేస్త
వామిటింగ్స్ అయితాయి ఆ
మరి ట్రైను ట్రైన్స్ కు వెళ్ళోచ్చుగా హైదరాబాద్
ఇంకా అందరం బస్సు బస్ మాట్లాడుకొని అందరూ కలిసి వెళ్ళ అప్పుడు ఇంకా నేను సపరేట్గా వెళ్ళలేం కదా ఆ బస్సు పెట్టి కాని అందరితో కలిసిపోతాను మంచి అనిపిస్తాంది కాని
ఆ మంచిగా సరదాగా డ్యాన్సులు పాటలు
ఆ అట్లా పోవచ్చు కానీ
మీకు జర్నీ పడదు బస్సు
జర్ని పడదు మా వోళ్ళకు మా మా బాబు పడుతదని పాపకు పడదు నాకు పడదు
అయ నిమ్మకాయన్న నిమ్మకాయ పెట్టుకుంటే వామిటింగ్ రాదు
నిమ్మకాయ పెట్టు కున్నా వస్తది ట్యాబ్లెట్ వేసుకున్నా వస్తది నాకు అది ఇంకా కామన్ మా అమ్మ ఇట్లా పడదు మాకు కూడా పడదు అక్కడ మంచిగా సెలబ్రేషన్ మంచిగా చేసిలంట
ఆ
మా అన్నయ్య వాళ్ళ పిల్లలు వెళ్తే వాళ్ళు చెప్తుండ్రు మా పిల్లలు వాళ్ళ వీడియోలు చూసి వాళ్ళ డ్యాన్సులు ఫోటోలు చూసి ఇగ ఏడు కున్నారు
అయ్యో మంచి సెలబ్రేషన్ మిస్ అయిపోయిరు మీరు
అంటే ఇట్లా లాంగ్ పోతా అంటే వాళ్ళకి కూడా ఏంజా య్ అనిపిస్తుంది కదా అంత ముందు నుండే రెండు మూడు రోజుల నుండే తీసుకపోతాం పోదాం పోదామన్న ప్లానింగ్ లో ఉండే ఇంకా అప్పుడు మళ్ళీ ఎండలు బాగా కోడుతున్నాయి కదా అని చెప్పి పోలేదు ఇప్పట్లో లెక్క చల్లగాన్నా కూడా వెళ్లేేటోళ్ళం వాళ్ళన్నా కనీసం ఎంజాయ్ చేస్త ననే వకుండా అయిపోయినా ఉమ్ ఏ మ్ పో తీస్కబోలేదు. తీస్కబోదామని అని చెప్పినవ్, ఇప్పుడు తీస్కబోల అని చెప్పి ఇంగ కాసేపు ఏడిచా
ఏం కాదులేండి. ఇప్పుడు మళ్ళీ శ్రీరామనవమి వెళ్తే మళ్ళీ ఫుల్ పెళ్లిల్ల సీజన్. స్టార్ట్ అయితది.
కానీ, అంత లాంగ్ పోలేము కదా! ఇక్కడిక్కడ అంటేనేమో, ఎప్పటికి పోయేది? అంత లాంగ్ పోలేము కదా అని చెప్పి అల్లా అన్నయ్య పిల్లలు, అక్క వాళ్ళ పిల్లలందరు వచ్చిటోళ్ళు
మ్
అట్లా మ్ వేసుకొని ఏం చేసుకు అంతక్ ముందు రామప్ప ట్రిప్పుకి వెరిల్డి ట్రిప్పు వాళ్ళ స్కూల్ ల తీస్ కెళ్తారు కదా! తీసుకెళ్తే వెళ్ళారు.
ఓహో మరి బస్సు పడదన్నారు కదా! ఎట్ట వెల్లిన్ పాప బాగ
పోయింది ఇంక పిల్లలు ఎంజాయ్తోనా పోతే, వాళ్ళకు కొంచెం సేపు నర్వస్గా కుంట పండుకున్నారట. తర్వాత ఇంగ కామన్ అయిపోయింది.
వాళ్ళ టీచర్స్య్ చుసుకుంటారు కావచ్చు ఐనా పిల్లల్ని.
పిల్లరంతా అనిపియ్యదు కదా మనతోన పోతనో బోరింగ్ ఉంటుంది. వాళ్ళు వాళ్ళు ఏం కంఫర్ట్ గానే ఉంటరు.
అక్కడ వాళ్ళు లంచ్ పెట్టిందా మరి మీరే ప్రిపేర్ చేసిర
స్నాక్స్ అదేంటిది అటుకుల చొరవ వేసిన. చపాతీ చేసిన, ఆలు కురుమ చేసిన. వాళ్ళు లంచ్ పెడతన్, బిర్యానీ, బిర్యానీ పెడతా అన్నరంట.
ఆహా మధ్యాహ్నం వాళ్ళు భోజనం
మధ్యాహ్నం ఇంకా, ఇంగ స్నాక్స్ కు వీళ్ళకి కావాలి గద వాళ్ అందరూ తెచ్చుకున్ తింటాంటె వీళ్ళు ఉండలేరు కదా, అని చెప్పి వాళ్ళకి చేసి పెట్టినా.
ఆహా మళ్ళీ సాయంత్రం వచ్చే వరకు నైట్ అయిందా?
ఆ నైట్ అయింది. నైన్ అయిపోయింది, వాళ్లు వచ్చే వరికి. జాగ్రత్తనే తీస్ ఇ వచ్చిలే కానీ ఎంతైనా ఇంగ వాళ్ వచ్చేదాకా, కొంచెం టెన్షన్ టెన్షన్ గానె ఉంటుంది కదా!
అవును. పిల్లలందరూ కలిసిపోతారు. టీచర్లు పో
ఆ. మళ్ళీ ఈమెకు జర్నీ పడదని అదొక కంగారు. మధ్య మధ్యలో ఫోన్ చేయడం. చూపించడం, బానే ఉందని చెప్పడం. మొన్న రీసెంట్గానే తనక్ కొంచెంము కాల్ మీద వేడి నీళ్లు పడ్డాయి.
అయ్యో మళ్ళీ తగ్గిందా?
ఇప్పుడు కొంచెం పర్లేదు.
మరి హాస్పిటల్ తీస్కెళ్లిలా?
మ్ అంటిమెంట్ రాసిల్లు అయిందిగ. అంతా ఇంగ కొద్దిగా స్కూల్ కూడ టూ డేస్ పోలే. ఇప్పుడు నార్మల్ అయిపోయిందిలె.
అంటే కాళ్లకు బొబ్బిల్లా వచ్చేయ్
ఆ బబ్బుల్స్ లొ పక్కన వచ్చినయి అది కొంచెం చితికిపోయింది. చితికిపోయినంక మంచిగనే ఇప్పు ఆయింట్మెంట్ పెడితే బానే ఉంది సెట్
పిల్లలు జాగ్రత్త అండి మర వేడినీళ్ల దగ్గరికి పోనియకండి
ఆ తను ఇట్లా లిఫ్ట్ చేస్తానని బకెట్ తీసింది గాని ఆది వైట్ ఆపలేక కాలు మీద పడింది
అవునా
ఆ తగ్గింది ఓ ఆ రోజు బాగా ఏడ్చింది
అవునా అవును అసలే ఎండల్
అదే ఎండలు స్టార్ట్ అయినాయి కదా వేడి వేడి అసలు తక్కువ అయితదో కాదో ఆ ఆ తోలు అంతా ఊసిపోయింది అ ఆ తోలు ఊసిపోయింది అంతా మళ్ళా కొత్త తోలు వత్త
పిల్లలు జాగ్రత్త చూసుకోండి మరి సరే అండి బాయ్
ఆ బాయ్ అండి